ఆ బానే అయింది సెకండ్ క్వచన్ రాతున్నాను నేను
ఉహు మె మె థర్డ్ క్వషన్ రాతున్నాను లాస్ట్
సెకండ్స్ ఎట్లా ఫస్ట్ బుక్క, సెకండ్ బుక్కా?
సెకండ్ సైట్ లో ఫస్ట్ బుక్
రోజు కలాగైన మూడవ గట్టలే
హ ఏను అన్గండే నాలుగు కూడా అయిపోతాయిలే కాపోతే అర్వాత రోజు రాయనింకా
అవునుకోవాల అంతే జస్ట్ హ హీరో డైలాగ్ చెప్న్నా
హ్హ్ అదేఆన్ రేపు ఫోన్ చేసి ఏమ్మల్ చే తేలేదు అందద అనుకో నేను రాత్రి ఎంత కూర్చొని రాసాను. తారవాత రోజు బయటకెళ్ళిపోతాను.
సూపర్ సూపర్ సూపర్ ఉమెన్
హ్హ్ ఆ ఉంటదిగా కాకపోతే ఏంటి ఇంట్రెస్ట్ రావాలి దాని మీద ఫోకస్ రావాలి.
కాదు మా అక్కలా తమ్ముడు అంటాను కదా డివస్ సైపోయాయింట ఆ అమ్మాయికినా ఆ ఆడికి
నీకె
మళ్ళీ పైగా లవ్వులు మ్యారేజీలు
అదే మీ అక్క ఏంటి మాములుగా వాళ్ళిద్దరిని విడదీసేద్దామని చూస్ ది అల్లిద్దర్ని
ఆ అంత మాటికి అసలు అమ్మాయి అంటే ఇష్టం లేదే మొత్తానికి ఎలాగైతే అనుకున్నది సాధించేసిందా గట్టుగా అనుకుంటే అయిపోయిదంటారు చూడు అలాగయిపోయింది
అవును మ్
అయినా కొంచెం అమ్మాయి సైడ్ వాళ్ళు కొంచం ఉన్నావాళ్ళే మంచిగా ఉంటారా తన్ని ఇళ్లకి ఇళ్ళ ఇళ్ళకి ఏమిీ తక్కువ లేదు కదా పొలం ఉంది స్థలం ఉంది మ్ కానీ తాను సరిగా ఏం పని చేయడు కదా రిలయన్స్ లో పని చేస్తున్నాడు మరి అంత అయినా కాని వాళ్ళ కూతుర్ని అంత చ్ చదివించుకోని ఏో పదివేలుకి జీతానికి చేసే వాళ్ళకి ఇస్తారా ఏంటి
అవును
ఆ అమ్మాయి పీజీ చేసింది జాబ్ కూడా ఓత్తది చిన్నప్పటి నుంచి డబ్బులోనే పెరిగింది
మ్ మారే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా
ఆ అసలు పెలైనప్పటి నుంచి కలిసిలేర అమ్మాయి చదువుకోడానికి వేరే ప్లేస్ కేళ్ళింది కంప్లీట్ అయిపోయిం ది తర్వాతక ఇంటది అంటారు ఇంటర్న్ షిప్ ఏందో చేస్తుంది అని చెప్పారు ఫుడ్ కి సంబంధించిందంట
ఆ ఆ
ఫుడ్ కి సంబంధించిందం ట మనకు తెలినివి బోల్డ్ గ్రూప్స్ ఉంటాయ్ మనం చదివింది తప్ప మనకి ఇంకోటి ఏది తెలీదు గట్టిగా అడిగితే పక్కన ఉన్న బే ంలో ఏ సబ్జెక్ట్ ఉంటాయో తెలియదు నా ఇంకా
అవును ఏంటి ఇ చాలా హోటల్ మేనేజ్మెంట్ అం ంటారు మళ్ళీ సోషల్ లో హెచ్ సిసి ఏదేదో అంటారు గ్రూపులు మనకు తెలీదు
అవును ఎకనామిక్స్ కామర్స్ మళ్ళీ జనరల్స్ అని ఏయ్యో ఏదో ఉంటారే ఏంటో అవి నాకు అర్ధం కదవి
ఆ
చాలా గ్రూప్స్ ఉన్నాయ్ ఏంటి ఇంటర్ లో ఉన్నప్పుడు నాకు ఈ ఇది తెలుసు సిఈసి తెల్సు మన గ్రూప్ సైన్స్ గ్రూప్ తెలుసు ఆర్ట్స్ సైన్స్ కానీ పక్కన ఎమ్ఎల్టీ అని ఒకటి ఉండేది అది ఎక్కువ మనం చూసావా హాస్ స్పిటల్స్ లో వేకెన్సీ ఇవ్వడానికి వెళ్తే చెప్పారు వాళ్ళు మాకు ఎమ్ఎల్టీ చేసిన వాళ్ళు కావాలని ఏ గ్రూప్ అని అది మెడికల్ కి సంబంధించిందంట
మ్ హు
ఆ గ్రూప్ లో చాలా ఏం సబ్జెక్ట్లో ఉంటాయో తెలియదు నాకు అసలా
ఆ మనం తీసుకునేటప్పుడు మనకి ఇయన్నీ తెలీదు వెళ్ళాము ఒక గ్రూప్ అందరు సీసి లేకపోతే ఏంటి
ఏ ఎమ్ పి సి కొంచెం కొంచం చదివి కొంచం చదివి వలాంద క్కనేమో ఇది తీసుకుంటారు చదవలేని వాళ్ళు అందరూ అది తీసుకుంటారు సిఈసి అన్నట్టు ఒక లాగా ఫామ్ చేసేసారు కానీ చూసుకుంటే అందులో ఇందులో అందరు ఒకలానే ఉంటరు
అవును
ఇందులో ఉండే టఫ్నెస్ అందులో ఉంటది కామర్స్ ఇంటర్లో కామర్స్ చాలా టఫ్ అంట ఎకనామిక్స్ పర్లేదంట మనకేమో మ్యాథ్స్ మళ్ళి ఒకటి సరిపోదన్నట్టు రెండు ఉండియ్యే
అవును రెండు ఉండేవి అమ్మ పెద్దసార్లు
నే వన్బి మాకు రెండింటిలికి ఒకసారే వచ్చేవర్లే
ఉ
రెండు సబ్జెక్టులు అమ్మాయ్ వన్ ఏ పర్లేదు గాని వన్ బి చాలా టఫ్ కొండి ఇదే
ఆ
ఆ ఇ మేము పాస్ అవ్వడానికి చదివితే మళ్ళీ నేమో ఫోర్ మార్క్స్ ఇయే ఉంటాయి కదా అవి కూడా తెగ చదివేసేవారమ్మా మేము ఓన్లీ సెవెన్ మార్క్స్ మీదే ఫోకస్ చేసేవోళ్ళు
ఆ
ఇంకా ఔట్ సైడ్ అసలు వెళ్ళేవాళ్ళం కాదు బోర్డర్ దాటి వాళ్ళం కాదు దాని విలువ మాకు ఏదైనా ఫస్ట్ సెమ్ ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఆగిదేగాని తెలిలేదమ్మా అప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని చదవలేదు చదివాము
నేను చెప్పాను కదా నాకు అవమానం జరిగింది అని చెప్పి అందుగని చెప్పి దాం కోసం కొంచెం బాగా రాసాఅనమాట ఈ ఫస్ట్ ఇయర్లో
ఆవునా ఏ చాలా తప్పుగా ఉండేది బాబు
ఊ
అందులోను మేము లాస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్లో కూర్చుంటే అన్ని గుసగుసలు తప్ప ఏమి వినపడవు
నేను రాస్ట్ బెంచ్ కాదు ఏం అటు ఇటు అటు కాదు ఇటు కాదు మధ్యలో అమ్మ మధ్యలో వెనకాల రెండు బెంచెస్ శవరు ఆ సార్కి ఎదురుగా ఉండా ఏంటి నేను అలాగే కూర్చునే వాళ్ళం
మీ వాంగతే ఎనా కలా లాస్ట్ బెంచ్లో కూర్చునే వాళ్ళం లాస్ట్ ఇంటర్లో అంటే మ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే లాస్ట్ బెంచ్ ఇంకా వెనకాల విండో ఉంటది రెయిన్ పడితే బాగా కనపడుతది వ్యూ
ఉ
అది సెకండ్ ఇయర్ లో అంటే కొంచెం లాస్ట్ నుంచి సెకండ్ బెంచ్ లాస్ట్ నుంచి కౌంట్ చేస్తే చాలా పెద్ద రూమ్స్ స్ట్రెంత్ చాలా ఎక్కువ గవర్నమెంట్ కాలేజెస్ కదా ఇంతకముంజు అనే వరం డిగ్రీ వచ్చిన తర్వాత భయపడతా వచ్చు ఫస్ట్ వచ్చినప్పుడు నాకు బాబానియ చెప్పాడు రూమ్ స్టాఫ్ అన్ని అక్కడ
హు అయిన ఏంటి చాలా మారింది మన కాలేజ్ అయిన ఇంటర్ లో చూసిన కాలేజీ నేను డిగ్రీలో అనిపించింది నాకైతే ఇంటర్ ఒళ్ళని చాలా స్ట్రిక్ట్ గా చుస్ తెలుసా ఐడెంటి కార్డ్ వేసుకు రాకపోయినా యూనిఫార్మ్ వేస్కరాకపోయిన ఫిఫ్టీ రూపీస్ ఫైనంట ఒకసారి కట్టనమ్మ ఫిఫ్టీ రూపీస్ ఫైన ఆళ్ళకి
ఆ అవి సరిపోవున్నట్టు ఫైన్ లోటి మనలు కూడా అన్నారు కదా ఏ ఏ ఎం తో కట్టాలి అందులోని బాక్స్ ఒటి ఉండేది బయట ఒక రోజు కూడా అందులో ఏసింది లేదు
కానీ ఏంటి స్ట్రిక్ట్ గా పట్టించుకునేవు రిగా అబ్బాయిలయితే బోల్డు మంది వేస్ వారు కదా బయట చూడు జనంలాగా ఉండే మీరు మే బయట నుంచి వత్తే
అవును అమ్మ
కానీ బాబాయ్ బస్సు పొద్దున్నే పొద్దున్నే లేగాలి ఎనిమిదింటికి మళ్ళీ సాయంత్రం రాడ ఐదు ఐదున్నర ఆర్ పోయింది ఒక్కొక్కసారి
ఉ
బస్ రిపేర్ అయిందంటె ఏడయిపోద్ది
కరెక్ట్ గా ఫోర్ కయిపోయెద కని కాలేజ్ భలే ఉండేదిలే మాకైతే ఫోర్ అయ్ ఫోర్ కయిపోయేది కాలేజ్ మీది కొంచెం ప్రైవేట్ అంట కదా మాది గవర్నమెంట్ కదా ఫోర్ కయిపోయేది వచ్చేసే దాన్ని వచ్చేసి జిన్మాయాజాలం వచ్చేదమ్మా దాన్ని ఆ అదొచ్చి టైంకి వచ్చేదాన్ని ఇంటికి ఆ సీరియల్ చూసేదాన్ని
ఉ
బాండేది
నేనే ఎప్పుడు నేనే ఎప్పుడు సీరియల్ చూసే దాన్ని కాదులే మా అమ్మ ఎక్కువ పెట్టుకునేది కాదు సీరియల్
మందే కాలేజ్ ఫోర్ థర్టీకి అయ్యేదవే డిగ్రి
ఆ డిగ్రీ ఫోర్ థర్టీ అలాగా అయ్యేది అయినా డిగ్రీయే బేగ వదులుతాడు కదా డిగ్రీయే ఫోర్ కుదిలేంత బాగుంన్ను మాకంటే ముందు ఏంటి ఇంటర్లో ఉన్నప్పుడు ఏంటి బస్ లో కూర్చునే వారు వచ్చి డిగ్రీ అక్కోళ్ళు అయ్ బాబోయ్ ఎంత బాగుందో డిగ్రీ ఇంటికి వెళ్ళిపోవాల్రా బాబు బేగా అనుకునేదాన్ని నేను వెళ్ళిపోతే ఎంచక్క క వచ్చు ముందుకు కుచ్చొని ఇంటి బస్సు లో ప్లేస్ ఉంచుకోవచ్చు అని చెప్ప అనుకునేదా కన్
బానే ఉంది మీకు తాతయ్యోచ్చేవోరా
మళ్ళీ ఇంటర్లోచ్చేదాకా బస్సు కదిలేదు కాదు కదా మొత్తమంతా తిరిగేసే వోళ్ళుం శేష్మహోల్ అంతా తిరిగేసి వొళ్ళం
సరింగా బస్సుకెళ్ళిందే లేదు గదా డిగ్రీకోచ్చిన తర్వాత
ఆ డిగ్రీకి వచ్చిన తర్వాత ఎళ్లేదులే కానీ చాలా వరకు ఎళ్ళీ వోళ్ళంగా ఫోర్కి అలా వదిలేసి ఊరు బ్యాగకడ పడేసి ఏంటి బయటికెళ్ళిపోయే వాళ్ళం కదా శాష్మాహల్ తిరిగేసే వాళ్ళం
బానే ఉంది మేమొ సైగల్ చేసుకున్నా అయినా మనకి గమ్మునదులినా ఎళ్డానికి ఉండేది కాదు కానిది మాత్రం బస్సేక్కడానికో పరుగుల మీద వెళ్ళిపోయేవారమ్మా ఆర్టీసీ బస్సుల కోసమా హడావిడి హడావిడి మొత్తమంతాను
మళ్ళీనేమో మా టెన్త్ క్లాస్ లో చదువుకున్న వాళ్ళు ఇద్దరు తెలుగు మీడియంలో ఉన్నావ్ర అనేదాన్ని కదా వాళ్ళిద్దరు ఇంక చూడు ఎప్పుడు కాలేజ్ అయిపోయిందో బయటకి వెళ్దామా అని చెప్పి నన్ను తీసుకెళ్లివోరు అత్తమాను బిర్యానీలు పానీపూరీలు లేపోతే అప్పుడు కూడా బుక్సొచ్చినియ్ ఇంటి డబ్బులు దాసుకొనీ ముస్లిం అమ్మాయి అనేదాన్ని కదా ఆ డబ్బల్ దాస్ కొని వాళ్ళ అన్నయ్యకోక్కసారి ఏంటి నువ్ చెప్పినట్టే ఏన్ట్ చైను కొన్నది
అయ్బాబోయ్ అయ్బాబోయ్ ఎంత పెద్ద పెద్దోళ్ళు అయిపోతున్నారో
వెండి చైను
హ్మ్
ఆ చైనుకోని ఇచ్చింది అయ్బ్ అప్పుడే రాసేవాళ్ళ ఆళ్ళు మనకు తెలీదుగా కాదు మనకి తెలీదు మనకి లాస్ట్ ఇయర్కొచ్చేదాకా సరిగ్గా తెలియదు నాకైతే
అవ్ను లాస్ట్లో స్ట్రెంత్ తక్కువగా ఉన్నా రన్ పిలిచార
అవును హ్మ్
కానీ టాపర్స్ ఫస్ట్ బెంచ్ కాదు ఫస్ట్ బెంచ్ మ ఫస్ట్ బెంచోళ్ళు మాత్రం చక్కగా కరెక్ట్ గా టైంకె మేము ఈ ఇయరే రాత్తం ఇంక రాయమన్నారు అలాగే మానేసారు అక్కలు కూడా రాయలేదు మనమే ఇంకా అట్టుకొని వెల్లడ అం బాబా ఇంతకే అది చెప్పానా జీవికిని దానికి మధ్య లో షాపింగ్ మాలేనంట అది కూడా డ్రెస్సెస్ దేనంట
ఆ చెప్పావు అదే దాని పేరు చెప్పావుగా వీ
బైక్ అవును బైక్ది కదంట బట్లే ఉంటాయంట అందులో కూడా అందులోనే సిస్టమ్ వర్క్ దగ్గరంట పన్నెండు వేలు పి పన్నెండు వేల ఐదొందలిస్తాడంట
మ్
అది కూడా పిఎఫ్లు ఇవన్నీ కట్టవగా వత్తయంట పర్లేదురా మనూర్లో అంత రావడమే క్కువే అంటంది అయినా షోరూమ్ లో బట్లవటికి ఎం వెళ్తామే అంత చదువుకున్నా
పర్లేదు అది రిచ్ గానే కానపడుతది బయటికి బట్టల షాప్ అయినా
అలా అంటావా ఆహా రేజిమ్స్ తీసుకుంటున్నాడంట ఆ మరి
ఏ మనము వెళ్ళి ఇచ్చేసి వద్దామా నాగే జాబ్ ఇస్తాడు
నా ఆత్మాభిమానం చచ్చి పోద్ధి క్రుంగి కుసించిపోతాను నేను ఇంకొన్ని రోజులు అజ్ఞాతంలోకిళ్ళిపోతాను ఏంటి నేను ఏంటి ఇంకా దేనికి పనికిరాన బట్టలు అమ్ముకుంటానీకె పనికొత్తానా సేల్స్ మ్యాన్ నిన్న నువ్ వంద వచ్చేత్తయి నాకు ఇప్పుడు ఈ చెప్పుకోవడానికి కూడా పొరుగుపోద్ది నాకు ఇంకా అంత మాటికి మా మాయవాళ్ళు చంపుతా ఉంటారే బాబా ఏదో చూసుకోవచ్చు కదా ఇంట్లో ఉండే వళ్ల అంత చదువుకుొని అలాగ ఎన్ని లేవు ఏదోటి చూసుకో ఏదో చూసుకో వెళ్ళాలని మాకు మాత్రం ఉండదు ఏంటి మంచి దొరుకుతే